ఆ వినిపిస్తుందా
ఆ నాకు ఇనిపిస్తుంది
నాకు కూడా వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఆ బట్టలే కంప్లీట్ కాలె ఇంకా సిగ్నల్ లేదు సిగ్నల్ రా అన్నట్ ఉంది ఇందక అందుకే డిస్కనెక్ట్ అయినట్టుంది అందుకే
అదే నీ దగ్గరనే ప్రాబ్లం నా దగ్గర అయితే కాదు నా దగ్గర ఫుల్ ఉంది అనిపిస్తుంది ఆ ఏమో మరి నీకే తెలవాలి ఇప్పుడు దాకున్న ప్లేస్లనే ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేంజ్ అవ్వలేదు
అ
చెప్పు ఇంకా ఎల్లి రెడి మట్కి
మొన్ననే ఇల్న సామాన్ డిమాండ్
ఆహా హోల్సేల్ షాప్ అదస్తారా డిమార్ట్ అదరా
ధీమాట్యింద ఏమి దూరం కదా మాకు ఇదే దగ్గర
ఆహా ఇంకా చిన్నడానికి కొత్త డ్రెస్సులు తీసుకొచ్చిను నేనైతే తెమ్మని చెప్పినను రోజు చేసుకో నకు లేదు అంటే తీసుకొచ్చిండు
డెలి వేరువా
ఆ పని ఇట్లా బ అదే సమ్బర్ లో ఇట్లా పని నేసి ఆ ఇస్తర్గలా
ఏడా ఎంత వాటది రేటు
ఏమో ఒకటి దాని మీద నైటీ రూపీస్ ఏమో ఉంది చె మళ్ళా చెడ్డ సపరేట్ ఫోటో ఫోటోస్ ఫోటోస్ ఎతు నానవకి బాకట్లా ఇక కొత్త
ఇక్క నీళ్ళలా తీసేస్తే అయిపోతుది కదా సబేసి సరిపేసి ఉడుతావ అడి
ఏ సబ్దు సరితుందికే కొత్త వాటికి ఖళీ నీళ్ళగా తీసేస్త అంతే కొద్స నాంతే అది వేరే ఉంటదిగా ఏమన్న దమ్ము పూతలకి వసేపు నాన పెడతాను నాన పెట్టిన డెట్టాల వేసి ఏ డ్రెస్లు అన్ని చిన్నగా అయితేనే వేసుకోనినికి లేదు అట్లా అనేసి ఇక నా తిమ్మని చెప్తున్నాను నేను రోజు న రోజు పటుకొచ్చిండు
అదే అదే
మీ ద బానీను కింద ని నిక్కరు సంబర్ల అవే బావుంటాయి కదా మీద నాడాలు కట్టుకోవడం కట్టకుండా నాడలాగ వస్తుందని నాడ కట్టాల్సిన అవసరం లేదు
అవును
ఆ
మీ దగ్గర ఇప్పుడు ఏం లేవా డబ్బులు మొన్నట్టు ఏం పైసలు మొత్తం కలిపి ఎన్ని
ఇంక అంతే ఇంకేమున్నాయి ఇంక అంతే ఉన్నాయి
మొన్నొక్కలు ఇచ్చేది ఉంటే ఇచ్చిర అన్నావు కదా ఐదు వందలు దాంతో కలిపి ఎన్ని అయినాయి
దాంతో కలిపే టూ థౌజండ్ అయినయి మళ్ళా ఫోన్ లో రీచార్జ్ అయిపోతు క రీచార్జ్ కూడా వేసుకోవాలి ఇగా
అంటే నువ్వు ఇదే కంటిన్యూ ఇస్తావా వేరే వేరే దాంట్లో కింద ఇస్తావా అంటే ఇప్పుడు పాత నెంబర్ చేస్తా
ఏ పాత నెంబర్ని అది రాదు రావట్లేదు కదా దాన్ని యూజ్ చేస్తే
దాంట్లో కాదు వేరే దాంట్లో పోదు అయితే ఇది ఇస్తావా అది ఇస్తావా అని అడుతున్నాం వేరే దాని గురించి న అనే ది
వేరేది చేస్తే ఇది జియో సిమ్ బెటర్ సిగ్నల్ అంటే మంచిగా సిగ్నల్ ఉంటది కదా
అదే అదే
ఆ అంత రీచార్జ్ అయకుడా కూడా నడుస్తుది ఇది తీసి ఇది అంటే ఎట్లు యూజ్ చెయ్యొద్దు అనుకుంటున్నా
అడగకుండా చేయాలంటే నాతోట అయితేలేదు పిచ్చిలేస్తుంది నాలుగైదు రోజుల నుంచి
ఏ ఇ అలవాటు చేసుకో
ఎప్పుడో ఒకసారి కూడా అడగొద్దు అయినా
వద్దు వద్దు
హా
ఏమో ఏమో ఆ
ఏమ చెప్తున్నావు
ఈ ఇప్పుడు ఇదే ఇప్పుడు వచ్ తీ ఈగ పనిన్నప్పుడే ఎన్న వస్తాయి అంటున్నా
ఏం పని అర్థం కాలే
ఉ హలో
ఏం పని
ఏం పని అంటే ఈ పని ఉన్నప్పుడే ఇప్పుడు మా అత్త వచ్చింది కదా అంటున్న
ఆ ఏముంటంది ఇది ఏమి చేతులతో చేసే పని
ఇంకా అంతే లేగాని
మోన్నడ దాకా అంతా హలిస్తే కొంచెం బెటరే కదా
అవునవును
ఇదే ఈజీ ఆ కుస్తా ఈ రోజు కై ఇచ్చేస్తుండే నేను వన్ న వన్ డే లోనే
ఆహా
ఆ మా ఓనర్ వాళ్ళలకు మా ఓనర్ బిడ్డకు అవి చెప్దాం అనుకున్నా ఇవి వస్తే ఏమో ఇంకా గన్నా అలెర్ట్ ఉన్నా ఇంగ తర్వాత టై పడతాదంట నాకనేసి ఆగిపోయినా
ఊహూ
నాకు మళ్ళ టైం పడుతది అని చెప్పిన్
అది అదే అదే
నాకు ఇప్పుడే వస్తుంది తెల్వదు
ఊ
ఇంకేం చేస్తాం వచ్చినప్పుడు ఏం చేతుల ఏం లేదు ఇంకా ఊక ఊ క అడిగిన కలి వాళ్ళకి ఏం చేస్తా ఆల్రెడీ రెండు మూడు చందే ఇస్తా దాంట్ల అదే పెట్టిర్రు అ
ఉ ఇంకా దోమలు ఉన్నాయా మీటి సైడ్
ఏ ఫుల్లు దోవలు ఉన్నాయి బ్యా ఏమో బతులు పెడదాం అని చూసిన అైతు ఆ బెడ్డూమీద దోమలు పడుకునే ఉన్నాయి అవి చెద్దడి మీద మేము కూడా ఉంటున్నాయా అసలు ఎండాకాలంలోనే దోమలు ఉంటాయి అసలు సలు వేర వేరదా అసలు వర్ష ఇకాలం చలికాలంలో దోమలే ఉండవు చలి పెడతతేందింతేగాని దోమలు ఉండు ఇప్పుడు నస్తు దోమలు ఉండడు అసలుర్మే అవలేదు
అవును కరెక్టే అప్పుడు మమ్మీ వాళ్ళంటి
ఫుళడు దొడ్డు దొడ్డునే బ్లడ్ త ఇంకా వాళ్ళ ఇంటికానే ఇప్పు ఉంట నపుగా మా ఇంటి సడతే గాని మా ఇంటి దగ్గర మంచిన ఉంటాంది అది ఒక్కటే దోమల తిప్పుకుంటారు అక్క సైడ్ గాని మన సైడ్ ఏముండవు కానీ ఏ ఇక డోలు పెట్టినా ఉబ్బరిస్తుంది
ఉ
ఆ
ఉ
పెద్దగా పత్ పెడితే ఇద నీల అచ్చు
అదే అదే ఏ అయినా అది మంచి ఇగా వంటనే
కాదు కరెక్ట్ే బాట్ కే
అంత ఎందుకు పడుకుంటప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉన్నాయని చంపిండుకుంట మల అడికి గెలుస్తే డోర్ తీస్తానే కదా వచ్చేటిద్దు మళ్ళపటికి
మనల గాల పేలైట్ ఆ సెల్పో చె
అ ఏ ఉగాది తర్వాత ఇది ముబారకన్ ఉంది ట్వంటీకిి ట్వంటీకిి కూడా హాలిడే అట్లా అయి
ఆ నా ఉంటే మగసదేవి
నైన్టీన్త్ి ఉగాది ఉందిస్ జే ఈద్ ముబారక్ అన్ ము అని ఉంది
రెం రోజు
ఆ ఒక నెక్స్ట్ నెక్స్ట్ రెం రెండు రోజులు అట్లా వస్తుందా ఒక సాటర్డే స్కూల్ పోయినా అంటే మళ్ళ నెక్స్ట్ డే సండే వస్తుంది
ఆ ఎప్పుడో ఒకసారి కూడా అడుగు ఎప్పుడో ఒక సార్ అడుగుతే ఏమ అవుతుదదిేం గ అదుగా
ఏ ఏమోని
నువ్వే మాంటవ్ చత్ప్పరా అ
ఏం అడగడమే వద్దు తనని నేన అంటుంది అది ఎప్పుడు ఒకసారి కాని కాదు ఎట్లాంటి వాళ్ళు ఉంటారో తెలిదు కదా నేన అనేది
ఇది రోజులు తోట రాలేదుా ఏం అంటే ఇన్ని రజులత అ అనే అంటే ఏముంది లేవ అవి చెయ్యాలి వాళ అంత వాళ నుంచి ఏముండాలద అన్నావు కదా ఇప్పుడు మళ్ళా
ఏవో చెప్పలే ఏవో కొందరు కొందరికి అంటే నార్మల్ గా అయితే కొందరికి బా బాగా గట్టిగా తాకింద దెబ్బ తా దెబ్బ తిన్నారనుకో వాళ్ళు కోపంలో ఆవేశం లో ఏం చేసిది తెలియదుగా అట్లా
స స
అందరుూ న నర్మల్గా ఉండారు కదా పొయయింది తక్కువమ్ముంట అయినా వాళ్ళు ఎక్కువ థింక్ చేసిరనుకో మనం ఎక్కడికో పోవాలిక అట్లా
అసంత అంటే దూరం వాళ్ళయితే ఏం చేయరు కదంటే బయట స్టేట్ వాళ్ళనే
ఏమో చెప్పలేము ఇ ఎవరైనా ఇక్కడ నుంచి ఎట్లా పెందలాడే పోయి నమ్మేటట్
టే ఆంత రిస్క్ చేస్తారా
ఎవ్వరిని నమ్మేటట్ లేదుగా అందుకే
చీరాకొచ్చింది ఈరోజు అదే ఇంకా పర్లేదు చేసినాగానీ ఇక ఎంత చూపియలేదు
అదే అదే
ఓహో ఫోన్ చేసే ఆప్షన్ లేదు పొద్దున్నుంచి ఫోన్
హ్మ్
వేడ చాయి తీసుకురాక
ఎప్పటి నుంచిన్నా ఎప్పుటి వర ఉందా ఆన్లైన్ ల
నేను అదే ఇంక మీతో మాట్లాడి వన్ థర్టీ టూ నాకునుకో ఇంగా వన్ థర్టీ వరకు నీతోనే మాట్లా
అందరికీ ఆ సైన్స్ వర్ అయిపోయినాంక ఇప్పుడు స్టార్ట్ అయిందిండి వీళ్ళ స్కూల్ లో
సైన్స్ ఫేర్ ఎప్పుడో అయింది గానీ నా ఈ ఈరోజు పే పేరస్ మీటింగ్ ప్లస్ అవన్నీ పెట్టిరు ఇట్లా ఫే చేయ్యమని చెప్పడానికి ఇగ పేరస్స్ మీటింగ్ అని పొద్దున్నే టెన్ కి రమ్ వల వల మళ రెండు రెండు సార్ ఎవరు వొతారు అనేసి ఇగ ఒక్కసారే ఇగ పొయ్యి ఇగ అట్నే ఇద్దరు ఇద్దరూ ఉన్నారు గదా ఇద్దరు గు చి మాట్లాడి సైన్ పెట్టి వచ్చిన ఫోన్ కూడా తీసుకెళ్ళలే ఇంట్లనే బెట్టిన ఫోన్ ను ఏముందిలే ఇగ నువ్వు తర్వాత్ తారా తీస్తాం అని అన్స్ ఇప్పుడె వస్తావా ఫోన్ ఎందుకు అని బండి మీద వెళ్లిన
మ్మ్ సరే సరే
సరేలే మరి